హలో మిస్టర్ మిస్టర్
చెప్పు ఇంకేం
నీకై వేచయొక్క వరము వళ్లంతా కొవ్వింగ్ కొంచెం
ఏమి చేస్తున్నావ్
బ్రైట్ టీవీ ఈరోజు నా ప్యాంట్ బాగుంది
ప్యాంట్ బాగుండేదేందె
ఆ మల్ల
ఎవరు చెప్పినన్నారు ప్యాంటు బాగుందని
బ్యగిలే లెవెండర్ కలర్ షర్ట్ వేసి దాంట్లోకి డార్క్ కలర్ బ్యాగీ జీన్స్ పీసే
ఏసావ
ఆ
షర్టు
ఆ
షర్టు వేసావా అంటున్న
కాదు అప్ప టీషర్ట్ పెట్టాలా కానీ హెయిర్ స్టైలే మంచిగా వేయాలే
ఓహో
హెయిర్ లివ్ చేసుకుందాం అనుకున్నా ఈ లాంగ్ హెయిర్ అటుపుట్ ఇటు ఇటు ఇటు అటు ఇటు ఇటు అటు అటు ఇటు ఇటు అటు పోతుంది అందుకే కట్ చేస్ సూపర్ హిట్ ప్లస్ పైన ప్లక్కర్ పెట్టుకున్న
ఆ
ఊ సో
ఉ ఇష్టం
రెండు మొబైల్లు ఉన్నాయి. దీంట్లో రెండే రెండు ఉన్నాయి. అంతే నాకి కలర్ కాంబినేషన్ లో
హ్ టీషర్ట్ వేసుకని కాలేజ్ కి వెళ్ళావా నువ్వు
ఉ ఈ రోజు వెస్టర్న్ వేర్ రా టీషర్ట్ అంటే టీషర్ట్ కాదు లైక్ కొంచెం నీకు ఎట్లా చెప్తే అర్థమయి తది నీకు ఎట్లా చెప్తే ఆ
ఫోటో పెట్టు
ఒకే పెడతా
నీకుంది పెట్టు హలో హలో హలో హలో హలో హలో
హలో
హలో
పెట్టిన చూడు
హ్ ఏం మాట్లాడవా ఏందీ
ఏ దీంట్లో స్పీకర్ ఆన్ చేయడానికి లేదు. ఆప్షన్
హ్
అందుకే పెట్టిన
చూడు
సూపర్ ఉన్నది గాధ
ఇస్తే
హ్ కథలన్నీ బాగా మాట్లాడుతావ్
నువ్వు గాదా పడతాను ఇంకా
పో టీ షర్ట్ ఏసుకొని పో నీకు ఇష్టం వచ్చినా చోటుకి పో
అది టీషర్ట్ కాదు ఎందుకంత సొగిల్ చేస్ స్తవు టీషర్ట్ క్లాత్ వేరే ఉంటది. ఆ ఇది వేరే ఇదదే పనులు జూడియోలు ఎంత నేను హరోన్ సి సంకడి పెట్టి కొన్నా
హమ్
జూడియోలో చాలా బాగుంటది ఇది క్లాత్
అమ్
బ్రాండెడ్ ఏమనుకున్నావో హలో ఏ ఇది నార్మల్ టీషర్ట్ కాదు టీషర్ట్ లాంటి క్లాత్ చాలా బాగుంది గుంటదిది కలర్ అదే పన్గా కొన్నా హిందూపూర్ జూడియోలోనే కొనింది ది
హ సరేలే చెప్పు ఇంకేం
అక్కడికి ఎల్లు కలెక్షన్ బాగుంటది
చూద్దాం లే
ఇంకేం బాలేదా
బాగుంది
నువ్వు ఇలాంటి కలర్ లో ఫార్మల్స్ కుట్టించుకో ఎంత బాగుంటావో తెలుసా
చూద్దాం లే
ఆ ఇలాంటి కాంబినేషన్ అంటే నాకు చాలా బాగా ఇష్టం
అమ్
సేమ్ ఇట్లాంటి ఇలాంటి కలర్ తీసుకో లైట్ కలర్ ఫార్మల్ ప్లెయిన్ షర్ట్ కుట్టించుకొని బ్లాక్ బ్లాక్ ప్యాంట్ కుట్టించుకో నల్గ్ లోకి బెల్ట్ వేసుకొని ఇన్షర్ట్ చేసుకొని కింద బ్లాక్ షూసేసి బ్లాక్ వాచ్ పెట్టు హైలెట్ లుక్ నేనే మేల్ నీకు బా జెప్తా
తిన్నావ లేదా ఉమ్
అర్ధమైందా ఆ నేను చెప్పిన లుక్ ట్రై చెయ్ నువ్వు హలో
ఫోన్ ఛార్జర్ పెట్టుకోవాలి ఫోన్ ఛార్జింగ్ లేదు మా ఇంట్లో
సర్లే పెట్ కబొ బాయ్ హలో
ఆ
సర్లే బాయ్
ఏమి
నువే కదా ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోల్లన్నావ్
పెట్టుకోవాలి
అలానే ట్రై చేయ్ సరే నా ఆ హలో హలో రే పంది హలో హలో హలో హల్లో హలో హల్లో మ్మ్ హలో